ఉమ్ ఓప అమ్మాయికి చిన్నప్ అప్పటి నుంచి హాస్టల్లో యేసుడు ఇంటికొస్తే తిట్టుడు ఊక అమ్మాయిని బయటికిెళ్ళనియ కుండా ఇంట్లోనే ఊఁ చుడ్
అవునా అంట్ ఇగ పె ఆ హాస్టల్ అంటే ఇప్పుడు కేజీబి వీలు ఉన్నాయి కదా సిస్టర్ అవా
ఆహా లేదు నార్మల్గా ఉంటాయి కదా
అదే గవర్నమెంట యి అదే కేజీబివి ఇవన్నీ కస్తూర్బా ఇవన్నీ యి అవే
ఆ అందులోనే
చన్ మంది సిస్టర్ అసలు అమ్మాయి
ఖమ్మం ఖమ్మంలో తెలుసా ఖమ్మంలో గౌట్ కాలేజ్ ఉంటది కదా
ఆ
అక్కడ ఉంటది హాస్టల్ ఒకటి అక్కడ బీస్ ఎస్సీ హాస్టల్ లో యేసారు
ఎంతైనా కష్టమే
ఆ
అదే బా బాబుని వేయ్యాలంటే లక్షలు పోయినా మంచిదే అనేసి మంచి లగ్జరీ హాస్టల్ ఎత్ తారు వాడు సదివిన ఎమ్ గాదు చదవ్ పిన ఎమ్ గాద్ అని
హ
ఆ అమౌంట్ లో కొంచెం అమౌంట్ అమ్మాయికి పెటెస్తే ఆమె మంచిగా జాబ్ జేతది తనట్టే ఎవరు ఆలోచిస్తారు సిస్టర్ ఎవర్ ఆలోచించారు ఏ పేరెంట్స్ కూడా
అది వాలాదే అది గ కానీ ఏంటి
ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు చదువుకొని మంచిగా ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు
అవును చాలా మంది ఉన్నారు అంత ఎందుకు మా వది వదిన మా మామయ్య వాళ్ళ బిడ్డ సాఫ్ట్వేర్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది నెలకి లక్ష రూపాయలు ఆమెకు ఓకే మం వాళ్ళ అమ్మకు బంగారం చేపిచ్చింది వాళ్ళ నాన్నకు చేపిచ్చింది
హు అంటే అన్నయ్యలు ఎవ్వరు ఎవరన్నా ఉన్నార బ్రదర్స్ ఏమన్నా
తమ్ తమ్ముడు ఉన్నాడుగాని ఆయ ఎమో కరాటి మాస్టర్
ఆహ అట్లా ఉంటే ఏం కాదు సిస్టర్ ఇద్దరు ఈక్వల్ గా ఉంటే ఏం కాదు కానీ బాబుని ఎక్కువగా అమ్మాయిని తక్కువగా అట్లా చూడొద్దు
హు అట్లా